హలో
ఆ హలో సుజాత గారండి అవ్ నేన్ నేను తెలిసిన వాళ్ళన్ మాట్లాడుతున్నాను దూరం హలో
ఆ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారండి ఏం చేస్తున్నారు
నే వన్ తెల్సినోల్ల హలో స్పెషల్ స్పెషల్ అం ఎగ్ కర్రీ చేస్తున్నాను రైస్ పెట్టాను
అవునా ఇంకేంటి స్పెషల్
మీరేం చేస్తున్నారు
ఏం లేదండి టీవీ చూస్తున్నాను
ఇంకా మీ రోజు ఈ రోజు ఎలా గడిచింది చెప్పండి
ఈ రోజు చాలా హార్డ్ గా గడిచిందండి సో టెన్షన్స్ ఆ వర్క్ ఎక్కువ
అవునా అండి అంటే అంత వర్క్ చేస్తున్నార మీరు
అవును
లేఅంటే మీ వర్క్ హార్డ్ ఉంటందా లైట్
అవునండి చాలా హార్డ్ వర్క్
ఆ అవునా అంటే మీకు చాలా హార్డ్ వర్కర్ సూపర్ ఉమన్ అనమాట మీరు.
అవునండి ఇంటచేయాల ఎలా బయట చెయ్యాల అన్నిపనులు చేయాల
అదే అండి అందుకే అంటున్న సూపర్ ఉమన్ అని మీరు ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు అన్ని వర్క్ బ్యాలెన్స్ చేస్తారు.
హ్
మీరు చాలా గ్రేట్ అండి.
థ్యాంక్ యూ థ్యాక్స్.
ఆ ఇంకా ఆ అంటే మీరు ఏ జాబ్ చేస్తూ ఉంటారు.
నేను మెడిసిన్ లో చేస్తున్నా అండి.
మెడిసన్ లో చేస్తారా. అంటే ఫార్మసీ టైపా మెడిసిన్స్ తయారు చేస్తూ ఉంటారా. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి దాంట్లో పని చేస్తారు, అంటే టిపికల్గా ఫార్మసీలో చేస్తూ ఉంటారు.
ఆ
ఇంకా ఇం
మీరు ఏం చేస్తూంటరు.
నేను చదువుకుంటా ఉంటానండి. బి. టెక్ బీటెక్ చదువుతున్నాను. అవునండి. చదువుకుంటున్నా ఇంకొన్ని రోజులు ఇంకొన్ని రోజులు అయిపోతు తది నా బీటెక్ కూడా
అవునండి. అ
ఇంకా మీ కర్రీ అయిందా అండి.
లేదు అవుతుందండి.
అవునా ఏమేంది ఇలా ఎలా చేస్తారో కొంచెం రెసిపీ మాకు చెప్తే మేము నేర్చుకుంటాం.
నేర్చుకుంటారా. ఫస్ట్ ఆనియన్ రడీ చేసుకోవాలా ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి.
ఇంత ఇంకేం ఏస్తారు
అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి
అవునా ఇంకా ఇంకేమేస్తారు అంటే ఏమైనా డిఫరెంట్ ఇంగ్రీడియంట్ వేస్తారా లేకపోతే జస్ట్
ఇలా చేస్తా అంటే కరేపాకు కొత్తిమీర ఆకు చిల్లి పౌడరు కోరియాండర్ పౌడరు ఇవన్నీ ఏస్తామండి
అంతేనా అయిపోతుందా కూర దాంతోని
మీనా పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేస్ పోవాల
నేను చేస్ స్తా నండియితే నేను కూడా ఒకసారి మీరు చెప్పారు కదా రెసిపీ నేను ట్రై చేస్తాను మీడిల్ మీ చెప్పిన రెసిపీ చాలా ఈజీ ఉంది
ఈజీనే ఎవరైనా చేసేయొచ్చు
అవునా
మీరు గూడ ట్రై చేయండి. ఆ
ఆ ఇంకా మీరు ఇక్కడ వరకు చదివారు
నేను టెన్త్ వరకు చదివానండి.
అవునా మీకేమేమంటే ఇష్టము అం అంటే హాబీసు
నాకు నా హార్ట్ డిస్సపే టీవి చూడ్డము షాపింగ్ చేయడము
షాప్ ప్పింగ్ంటే ఇష్టమా అండి మీకు ఇష్టమా
అవునువును వీక్లీ వన్ టైమ్ షాపింగ్ కి వెళ్తామండి
ఇంకేమి ఇష్టం
మీకు
ఇంకేం నాకు బుక్స్ చదవడం ఇష్టము సింగింగ్ ఇష్ ఇష్టం డ్యాన్సింగ్ ఇష్
హచ్ తూచ్ హూ యా
ఇంకా ఇంకేం చేస్తున్నారు తిన్నారా అంటే కర్రీ చేస్తున్నా అన్నారు కదా ఏమన్నా స్నాక్స్ ఏమన్నా తిన్నారా అని
ఆ తిన్న తిన్న ఈవినింగ్ వస్తలేదండి సిక్స్ కి వస్తా నేను
ఆ ఓ మీరు మార్నింగ్ వెళ్ళిపో తరాం అంటే
అవును వచ్చి టీ తాగి కొంచెం స్నాక్స్ ఏమనా తినేసి అప్పుడు ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటాం
అవునా అండి అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారా మీరే చేసుకు కుంటారా హలో
హలో
ఆ అంటే మీరు చేసుకుంటారా లేకపోతే ఎవరైనా చేస్తరా అంటే మీకు హెల్పింగా
చెస్
అవునా మీ అమ్మాయ్ త మంచిగా చేస్తుందా
ఆ చేసిది ఆ అన్నీ పనులొచ్చు అన్నీ చేస్తుంది హెల్ప్ చేస్తుంది
టె కదండీ ఈ కాలంలో ఎవరు హెల్ప్ చేస్తారు వాళ్ళ మమ్మీ మమ్మీస్ కి
పని చేస్కొని వస్తాం చేయాలి కదా
అవునండి అవునవును చెయ్యాలి మరి చేస్తనే కదా పని అయిపోయేది మీరు పని చేస్తరు తను చదువుకొని వస్తుంది పని చేస్తుంది అయిపోతుంది పని ఈజీగా అయిపోతంది
వర్క్స్ మార్నింగ్ చేస్తుంది ఈవినింగ్ గుడా వచ్చినాక చేస్తుంది
అంటే మీకు బాగా హెల్పింగ్ గా ఉంటుందన్ మాట
అవును ఉష్
ఇప్ప ఇప్ప ఇప్ప ఇప్ప హలో
హా చెప్పండి
ఆ ఇంకా మీ హాబీస్ అయిపోయింది కదా ఓమన్ చాలా హెల్ప్ చేస్తానండి
హుమ్ చేస్తరా వంట చేస్తారా మరి
ఇక్కడ నుంచే నేర్చుకున్నా మా మమ్మీ వంటలు బా చేస్తుంది నా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నా అందరూ అంటరు నువ్వు మీ మమ్మీ ల లాగా ఉంటావు అని
అవునా
హుమ్
మమ్మీకి సపోర్ట్ బాగ్ ఎగ్ మిరి
యా మ మమ్మీ చాలా మం చ్చిది నేన్ ఏమడిగినా ఇస్
హ్మ్ మీ ఫాదర్ ఏం జాబ్ చేస్తారు మీ మమ్మీ ఏం జాబ్ చేస్తాది
మా మమ్మీ ఆ యో బాయో కేరళ చేస్ ఉందండి లైక్ ఫార్మసి టైపే సేమ్ మీ ఇలాగా డా డాడీ కూడా బంసీ ఇండస్ట్రీలో తెలసా అంటే టైప్ మెషిన్స్ మెషినరీ వర్క్ ఉంటుంది దా చేస్తారు ఇద్దర హార్డ్వేర్ ఇంగేయండి చాలా
చెస్ ఆడుతున్నారా
బ్రదర్ ఉన్నారండి పెద్దన్నయ్య ఆ అతను కూడా నాలాగే చదువుతున్నాడు సేమ్ బీ టెక్ మ్మ్
ఒకే
బీ. టెక్ చదువుతాడు అతన్గుడా హెల్ప్ చేస్తూ ఉంటాడు చిన్న చిన్నగా ఇంకా
బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా ఇంకా మీరు ఒక్కరేనా
బ్రదర్ బ్రదర్ ఉన్నాడండి సేమ్ బీ. టెక్ చదువుతున్నాడు నాలాగా మ్మ్ ఇంకా కజిన్స్ ఇంకా కజిన్ సిస్టర్స్ బ్రదర్స్ ఇంకా ముగ్గురున్నారు ఉన్నారు ఇం ఇద్దరు బ్రదర్స్ ఉన్నరు ఒక సిస్టర్ ఉంది వాళ్ళు కూడా పెద్దకులే అంటే నాకన్నా చాలా చిన్నవాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు స్కూల్ స్కూల్ స్కూల్ మ్మ్ అంటే వాళ్ళింకా చదవాలి చాలా ఇంకా మేము అంటే ఇంకొన్ని రోజుల మాద్ అయితే బీ. టెక్ అయిపోయింది కాబట్టి ఇంకొన్ని రోజుల్లో జాబ్ చేయొచ్చు వాళ్ళకింకా సదుకోవాలి కదా స్కూల్ సో వాళ్ళక్ టైం బడుతుంది మ్మ్ సో బళ్ చదువుకుంటనే కదా ఫ్యూచర్ బావుంటుంది సో మా మేం కూడా చదువుతుంటే‌ ఫ్యూచర్ బాగుంది చా చాలా చేస్తాది మా మమ్మీ దదెన్ నేను రెండు చేస్ కుంటం అందుకే ఈ రెండు పనులన్నీ అయిపోతాయి అ సైమల్టేనియస్గా అంటే ఈ హాఫ్ ఇది హాఫ్. హ అది మ్మ్ ఇంకా అంటే పన్లు అనన్ టెగామ తమ్మ ఫ్యామిలీలో అందరు చిన్న చిన్న చిన్న చిన్న వర్క్స్ అన్ని అయిపోతాయి అందరు చిన్న చిన్న చిన్న చిన్న పని చేస్ తే అయిపోతుంది
వన్ బై వన్ చేసుకొనె చిన్న చిన్నగా
అంతే లేదు వాళ్ళు చేయలేకపోతే మేమే చేసుకుంటాం అడ్జస్ట్ చేసుకొని వర్క్
మ్
అట్లా అయిపోతాయి ఇంకా అట్లా పనులనేవి అలా ఉండిపోయే ఓక పని అయిపోతూ ఉంటుంది ఇంకా
అవునా
అయిపోతు ఇంకా సరేనండి ఇతను మాట్లాడి నేను ఇ ఖా చాలా తెలుసుకున్నాను మీ గురించి
అ ఏ
ఇంకా అంటే మీ లైఫ్ స్టైల్ గురించి మీ హాబీస్ గురించి చాలా తెలుసుకున్నాను చాలా హ్యాపీ అనిపిచ్చింది మళ్ళీ మా ట్లాడుకుందాం
ఓకే ఓకే బాయ్